హలో
హలో నమస్కారమండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
లేదండి భోజనం చేసి పడుకుంటున్నామండి
హ
మీరేం
మేము భోజనం చేసామండి ఇప్పుడే
సరండి ఇవాళ వంట కర్రీ ఏంటి
ఎగ్ కర్రీ అండి
ఎగ్ కర్రీ చేసారా మీరే చేసారా మీ వైఫ్ చేసిందా
మా మిసెస్ చేసరం
మ్ ఎలా చేసారండి కర్రీ కర్రీ ఎలా చేస్తారు
సరయా గ్యాస్మెల్ చేసారండి చస్త
ఉ ఏం చేస్తున్నరండి. మీ పిల్లలు పడుతున్నారా.
ఆ ఇప్పుడే పనుకున్నారండి.
ఉ భలేగోళ చేస్తున్నారండి మీ పిల్లలు మాత్రం
ఆ
ఏంటండి ఆ పడుకుందండి మా అమ్మాయి ఎప్పుడ పడుతుంది.
ఉ
ఇవాళ ఉదయం నుంచి ఆడతా ఆడతా పడుకోలేదే. చాలా సేపు అయింది పడుకొని.
మీరేం చేశారండి ఇవాళ్ళ
ఏననా మాకు తలకాయ కూర ఉంటే వండనండి.
హ తిన్నారా అంత
ఉ తిన్నామండి ఇప్పుడే దుప్పట్లా ఇవేసుకొని ఆ పడ్డామండి అలా పడుకోడానికి
ఇంట్లో పడుకుంటారండి బయట
మేము డాబా పైన పండుకుంటున్నామండి. ఈ ఎండవల్ల ఇంట్లో పడుకోలేకపోతున్నాం.
అదేనండి ఇవ
ఆ వెచ్చగా ఉంటుంది పాప పడుకోలేదని
ఉ
డాబా మీద పడుకుంటున్నామండి.
క పోతదాల ఎ
అబ్బా అయ్యో లో ఇంకేంటండి సంగతులు
ఏం లేవండి మీరే చెప్పాలి ంట ఉ
మీరు కొంచెం బయటికి వస్తారా అండి.
చెప్పండి పెటిగా
ఏంటండి ఇంకా సంగతులు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు.
అంతా బానే ఉన్నారండి
ఊమ్ ఆ కర్రీ వచ్చేసి తెల్లకాయ కూర ఉంటే వండానండి. కర్రీ చేసాను.
ఎలా చేసారండి కర్రీ?
నేనా, తలకాయ కూర బాగా కడిగానండి. కడిగిన్ తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా.. దాని తర్వాత కుక్కర్ లో వేయాలండి. కుక్కర్ లో వేసి. ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్. వచ్చేదాకా బాగా, విజిల్స్ రానివ్వాలండి. బాగా బాయిల్ చేయాలి. టూక్. తర్వాత ఇంకో ఇంకోటీ పెట్టుకొని, థర్టీ పెట్టుకొని. ఆ, ఫైవ్ ఫైవ్ సిక్స్ అలా వస్తే చాలండి. డి. ఆ.. కొంచెం లేత. లేతా కూరయితే ఫోర్ వస్తే చాలండి. త్రీ, ఫోర్ వస్తే చాలు.
అదేలేండి, మసాలాలు ఏమి యాడ్ జేస్తారండి?
మసాలాలంటే నేనేం వేయలేదండి, హోమ్‌మేడ్.
ఉ... హు..
వెల్లుల్లి పేస్ట్ వేసి. ఒక ఆనియన్ వేసానండి. ఒక ఆనియన్, కొంచెం లైట్‌గా కొబ్బరి వేసాను. నూనె లాగా. బా చెప్పావే తనంది. ఉమ్, అంతేనండి. ఇంకా ఏం వేయలేదండి.
ఏ టైమ్‌లో చేసారండి కర్రీ?
కర్రీ ఎయిట్‌కి చేసానండి. సెవెన్ ఎయిట్‌కి.
ఆహా. బాగా రుచిగా ఉందాండి కూర?
ఆ, ఉందండి. బాగా రుచిగా అది మొత్తం. వేరే దాంట్లో వేసి ఇప్పుడు. ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఆ నీళ్లు బాయిల్ అయ్యేటంత వరకి ఇంకో దాంట్లో వేసి చీ బాగా ఆ ఫ్రై చేయాలండి తర్వాత ఆయిల్ వేయాలి. యాలీ
ఆయిల్ ఎన్ని టేబుల్ స్పూన్లు అండి
ఆయిల్ టూ త్రీ స్పూన్స్ ఎయ్యాలండి
ఆ
ఎసి బాగా తిప్పాలి గంటితో బాగా తిప్పి తిప్పితే ఆ ఉల్లిపాయలు బాగా మగ్గుతయి మగ్గిన్ తర్వాత మసాలా పేస్ట్ వేయాలండి అందులో మసాలా బ్యాటర్ వేస్ తేవ్ అది బాగా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన్ తర్వాత కొంచెం కారం ఎయాలండి అందులో కొంచెం కారం వేసిన్ తర్వాత మనం కావాల్సినన్ని వాటర్ పెట్టుకొని సూప్ లాగా చేసుకోవాలండి.
సూపా
ఉమ్ సూప్ లాగా చేసుకుంటే బాగుంటుందండి అది
వావ్
నేనైతే ఎక్కువ సూపే పెడతానండి.
అమ్మాయి వచ్చిందా అండి.
ఆ తనకి అంటే మంట పుడుతుందని చెప్పి ఏడిచిద్దండి లైట్ గా పెట్టాను. అండి.
ఎక్కువ కారం తినాలి గదా.
ఉమ్ తినాలి మా అమ్మాయి తినదండి. ఏడ్చిద్ది కాల్ నోరు కాల్ తుందని ఏడ్చిది. అందుకని తన వరకు లైట్ గా పెడతా,
మ్మో
కొంచం కాలిన నోరు కాలిన తినదు.
అంతేలేండీ పెరుగన్నం, తినిద్దా అండి అమ్మాయి
పెరుగన్నం పెట్టలేదండి ఇప్పుడు సాయంత్రం పూట దగ్గొచ్చిద్దని
ఉమ్ హూ
పెట్టట్లేదండి సాయంత్రం పూట మధ్యాహ్నం పూట మజ్జిగిస్తాను.
ఇంకేంటండి సంగతులు, అందరు బాగున్నారా,
అండి
మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా?
బాగున్నారు.
ఉమ్ మీ వైఫ్ బాగున్నారా?
ఉమ్ బాగుందామ్మా ఇప్పుడే తినేసి పిల్లోడికి తినేసి పిల్లోడికి పాలు ఇస్తా, పడుకో బెట్టింది పిల్లోని ఉయ్యాల్లో
బాబును పడుకో పెడుతుందా.
ఉమ్ పెద్దోడు ఇందాకనే పడుకున్నాడు.
మీ వైఫ్ ఊరు నుంచి ఎప్పుడొ చ్చిందండి ఊరికి వెళ్ళిందిగ అండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందిగ అండి
ఆ నిన్న సాయంత్రం పూట వచ్చిందండి.
వచ్చిందా
ఫ్రీ బస్సులుగా అటు, ఇటు తిరుగుతున్నారు. ఏం జేద్దాం.
ఫ్రీ బస్ ఎక్కివచ్చిందా అండి మీ వైఫ్ పోనీలేండి,
డబ్బులు ఐతే రారుగా అందరూ అని ఫ్రీ బస్ యెసారు, గాబట్టి
ఉమ్ పోనీలేండి.
ఇంకా ఇంకేంటండి సంగతులు
ఇంకా ఏంటండి చెప్పాలండి ఏం లేదండి, భోజనం చేసి పడు కుంటున్నాము, ఏం చేస్తున్నారు, అని మాట్లాడుదామని చేసానండి,
ఉమ్ హు
ఉమ్ మీరు తిన్నారు గదండి,
ఉమ్ తిన్నామండి. మీరు నైట్ టైం పనుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసే స్తారా, నైట్ టైం పనుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తారా
ఆ ఆఫ్ చేసేస్తానండి. పొద్దున్న గూడా వంట అయినా తర్వాత ఆఫ్ చేసేస్తాను.
మ్ అది చాలా మంచి అలవాటండి
నేను సాయంత్రం పూట కూడా పడుకునేటప్పుడు ఆఫ్ చేసే ఆఫ్ చేసి వస్తానండి,
ఉమ్
మీరు ఆఫ్ చేస్తారా అండి
ఆ మా అమ్మ వాళ్ళు ఆఫ్ చేస్తారండి
ఊ ఆఫ్ చేస్తా ఉండాలండి నైట్ పూట
అది మీ దగ్గర సిలిండర్ ఒకటి ఉందంట కదా అండి మొన్నది
ఆ ఉందండి అది తీసుకెళ్ళాలండి మీరు
ఊ బస్సులో ఏసి పంపించగలగా అండి
ఉ ఏమొనండి కడుంక్కుంటానండి మీ బావగారిక్ కనుక్కొని చెప్తాను ఏమంటారో
పిల్లలు పనుక్కున్నారా అండి తిన్నారా మరి
కుందండి మా పాప అయితే గోలా చేసి చేసి పొద్దున అసలు పడుకోలేదండి ఏం గొల చేసిందో ఆడుకుంది గోల గోల చేసింది పాపం నా చేత్తో ఒక్కటి రెండు సార్లు తన్నూళ్లు గుడా తిన్ తిందండి అయిన పడుకోలేదు
పిల్లలు అంతలే ఇంగ ఏం చేద్దాం చెప్పండ్
ఏంటండి సంగ తులు ఇంకా అందరు బాగున్నారు గదా అండి అందరూ బోం చేసారా
ఆ భోం చేసారండి
ఊ ఎగ్గు కర్రీ అంటే ఫ్రై చేస్తారా లేకపోతే కర్రీ చేస్తారా అండి
ఫ్రై చేశారండి టమాటాలు ఏమ్ లేదు ఉల్లిపాయ ఏసి కారంతో మరిగించి ఎగ్గేసేసి ఆ బాయిల్ కట్ చేసి
ఓ చేసారా
ఉమ్
ఊ
అ
ఇంకేంటండి సంగతులు రేపు ఎక్కడికెళ్తున్నారు అండి రేపు ఏమన్నా ప్రోగ్రామ్ ఏమన్నా ఉండడి వర్కింగ్ డేనె మీ కు ఏ ముందుండి వర్కు వొత్తే మాలిగ ఎలా
వర్క్ లేనప్పుడైతే ఏదో ఒక చోటుకి తీసుకెళ్ళాలి పిల్లల్ని పార్కులకు గానీ అట్లాంటి ప్రదేశాలకు వర్కు లో వర్కింగ్ డే కాకపోతే తీసుకెల్తాం
ఉ అవునండి
పిల్లని నాకిటమె మర్చిపోతున్నాం ఇంట్లో ఇంట్లో ఉంటే వా వాళ్ళకి కూడా
ఆ ఎక్కడికన్నా బయటికి తీస్ వెళ్తా ఉండాలండి పిల్లల్ని వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉంద్దండి మైండ్ ఫ్రీగా రిఫ్రెష్ గా ఉండద్దండి మైండ్ కూడా వాళ్ళకి
అవును
బయటికి తీసుకెళ్తా ఉంటే పిల్లల్ని మా పాపని ఎక్కడకన్నా తీసుకెళ్దామ అంటే మా దగ్గర ఏమి లేవు ఇక్కడ యాక్టివిటీస్ పిల్లలకి యాక్టివిటీస్ ఏమి ఉండవు ఇక్కడ మా దగ్గర
ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్దాంలెండి
మ్మ్ మొన్న వచ్చాం కదండి తీసుకెళ్ళలేదుగా
ఉమ్ ఒక్క పుట్టే కదా ఊరెళ్ళాముగా కుదరలేదు
సరేలేండి ఉంటానులేండి పడుకోండి ధన్యవాదాలు మాట్లాడినందుకు
ధన్యవాదాలండి
ఉంటానండి
సరే